హలో
నేన్ మచ్చిపోయి అట్లేనొక్కేసా వేస్ట్ అయిపోది
లేకపోతే తప్పే ఆత్రం ఏక్కవ నాకు
నాకుడా
నావి ఏ
నీద్దర వస్తుంది నిలా అబ్బా అదే కుక్కలు మాములు ఏ ఏంల వస్తుంది. నీద్దరు వస్తుంది చూడు మామూలుగా రావట్లేదు తెలుసా మూడు రోజులు నేను పడుకోని బాగా నిన్న మన్న రెండు రోజులు పడుకోలే బా
రేపు పనుకుందులే రేపు బాగా చేసి పెడతా తిని నిద్ర
ఉ టాస్ కోసం జాలాంట్ట తప్పదని ఇంకా చేస్తా ఉనా.
నేను కూడా కాదు ఒకవేళ కొత్తగా చేసిన వాళ్ళకి కొత్తగా వచ్చాయనుకో అప్పుడు వాళ్ళకి ఈ రోజే వచ్చి వాళ్ళకి ఈ రోజే వచ్చింటాయనుకో ఒకవేళ టాస్కులు వాలెం చేస్తారు
అది ఏమో నాకేం తెలుస్తది వాళ్ళకినగాల ఏమోలే ఇప్పుడు ఏమైంది చేస్తే అయిపోద్ది గా
అబ్బాయిలుంతా రూమ్స్ కోసం వెతుకుతున్నారు.
యాడ
దో అక్కడ కిందకి ఏళ్తున్నావా
కనిపిలేద నేన్నికు
ఆహా వాళ్ళ ఎవరో మెట్లు దిగుతా అంటే నువ్్వ అనుకోనింటి ఐదు కాలేము వేస్ట్ అయ్యాయి నాావి
ఎయిట్ వరకు మాట్లాడదాం తర్వాత వెళ్దాం నువ్వు రైస్ పెట్టి నేను ఏమన్నా నే ఫస్ట్ మళ్ళీ షాప్ క్లోజ్ చేస్తారు బైక్ కూడా లేదు పోయే దానికి మెడికల్ స్టోర్ పోయి టాబ్లెట్ తెచ్చుకుంటా ఆ డబ్బులు ఏమైందని పెరుగుప్యాకెట్ తీసుకున్నానా ఆడ సురేంద్ర అంతే ఇరవై రూపాయలు థీస్ టల ఆన్నారు మళ్ళీ అరున్న సీరని తెపించుకున్నాం ఆ తర్వాత ఇట్ల అయింది అంగ ఆడ ది బండి ఎక్కేటప్పుడు ఆడ పక్కన నోట్లు పడింది నీతో ఫోన్ మాటడేటప్పుడు ఇంక నే అట్లా తీసుకుని వచ్చేసిన. అందుకేని బయట రమ్మని చెప్పి ఇచ్చేసిను. ఉ దొరికిండేది
అదేంత ఏందో వెయ్యి రూపాయలు దొరకొచ్చిన
ఆ
అవసరాను కదే
ఉమ్
రూపాయి కూడా లేద అనుకుంటాను మీ అరవై రూపాయలు చెప్పింది
కదా మీరు అరుంగడుగరు నట్ల
చాలా ఇష్టం తెలుసా కానీ ఇంట్లో ఉంటే ముూట్లు ముూట్ తింటా ఇడుంటే ఒకటి కూడా చిక్కవ్
నే నవీన్యాడు నిన్న ఫోన్ చేసి పెద్ద ఏదో పెద్ద అరుణాచలం బదం మది ఇదని అన సరలేరా ఇంకా నేను ఎట్లా పోలే కదాఒకసారి చూస్తే మళ్ళీ కొంచెం ఐడియా ఉంటుంది దానివ అంటే ఎట్లా ఏమని అనుకోని నేను సరలేఅన్న ఆ ఇగాడు అసలు నేను పౌను గాడితో అడిగిందే అందుకు డబ్బులు వెయ్యి రూపాయలు లేపోతే ఐదు వందలు అడిగేవాని వానికి వానీ ఒక్కనికి ఇచ్చేవాని ఇచ్చేదానికి
మళ్ళీ ఏమంట మళ్ళీ వద్దన్ని కి
ఎందో లేకపోతే పవనానికి ఫైవ్ హండ్రెడ్ ఎద్దునా ఇటు ఫోర్ హండ్రెడ్ వస్సది నీ దగ్గర ఉండే ఒక వన్ హండ్రెడ్ వేయ్ ఆ వద్దులే ఎందుకు రిస్క్ ఎందుకులే సామీ డబ్బులు మళ్ళీ అడుకోవాఅల్సీ వచ్చది లేకుంటే ఇది బాధ అయిపోయింది
నా దగ్గర ఉంటే నువ్ అయిపోతే
అయిపోచేసవనే కదా నేన్ నీ కేస్ ది నేనేం కాదన్నాన
ఫోర్ హండ్రెడ్ కూడా నాకు వెయ్యి
నీకెందుకు సామీ వనకిేస్త సిఆర్ వన్కి ఇచ్చేస్తా శ్రీధర్కి ఇచ్చేస్తాలే ఉండేది త్రీ హండ్రెడ్ ఇస్త ఒక హండ్రెడ్కి రూ ఒక హండ్రెడ్ రూపీస్ వాటికి ఏదో ఒకటి తెస్స
ఆయిల్ ప్యాకెట్ అవి తెచ్చుకున్నామ్
మెడికేషోలో లో టాబ్లెట్ తీసుకొని ఇంక అట్లే ఇప్పుడు నువ్ నువ్వు చేసావ నేన్ చేసానా నీకు ఆ సరే గుర్తుపెట్టుకో మళ్ళీ అంటే కట్ జేసేదానికి వీలు ఉండాలి కదా న గుర్తు మర్చిపోతే ఇద్దరం మళ్ళీ అబన్ నుంచి ఇంతేనా ఉండేది
బాదు ఒకవేళ
గాలి ఉజ్ తిరగాలి ఎక్కడవి చావా హలో ఓ
ఒకవేళ
ఆ
పోన్ దగ్గరే గద ఉందే
అర్ధం కాట్ల
ఆ అదేవుడ
డబ్బులు లోన్ తిష్న పడింద లేద చూస్తున్నా
అట్లే శనగిత్నాలు తెచ్చుకొని శనగిత్నాల్ పుడిచేద్దమా మ్ కొను
ఆ మరి నువు నేనూ సెల్లు చెవుకాడకుండా చూసేటప్పుడు చెప్తంటావా నాకు అర్థం గాదు చెప్పుప్పుడు చెప్పు
నలపొడి ఉంటుంది
అజె చెంకేతనప్పుడు చేసవా చేస్తావది అదొక్ ఉండేదెం ఉండదులే ఉత్తదేలే అయిపోతే అయిపోనిలే గని మ్ చేద్దం అదేస్స్
చార్జింగ్ పెట్కొని మాట్లాడుతున్నా ఇంకా చిందికి పోయే పంతొమ్మిది ఉంది
ఆ అ
ఛార్జింగ్ పెట్కొని ఫోన్ మాట్లాడుతున్నా పంతొమ్మిది ఉంది
అంగ ఇంతే మెం పది ఇర్వై ఒకా ఫటీ మినట్స్ లె మళ్ళి కిందికెల్లి ఎవరి పనిఆళ్ళ చేేస్కోని ఓకాఫ్
అ నేను ఊరికె రైస్ చేసేది ఒకటి రైస్ చేస్తా పెరిగతనాలుస్తా సర్ చేసేయలి కదా
ఉ అంతే అద ఒక జేసి ఇ
ఆ ఒక ఆయిల్ ప్యాకెట్ తీస్కొనిరా అట్లా ఒక పెరుగు ప్యాకెట్ తీస్కో పెరుగులో తింట
ఉమ్ కరీ ఎసలే ఐతే ఎమన్నా
వద్దులే పల్లిల్పోడోద్దా
చెయ్ అది చెయ్ కా అహా అది గాదు చేస్తే ఇంగ సర్లే పల్లీ చట్ని అదొకటే చెయలే
రేపట్నుంచి బా చేస్కుందంలే సరేనా
సిఆర్వల్లు ఊరు ఎక్కడా
ఆ
సిఆర్ వాల్లూరు రోజు ఇంటికి పోతడే మనం ఈసార్ డీ మార్ట్ కి అట్ల పోతే ఇంగో ఇంగోటి టబ్లర్ కొను కోవలి కదా
అర్ధంగాలె
డీ మాటికి పోతే ఇంకొకసారి టంలర్ కొనుక్కుంటాం ఇంకొకటి నాకే ఒక్తి మధ్్యకి తగ్గకి ఇగాని ఉంటుంది
అవును ఒన్నసా
ఆ స్టీల్ది కూడా ఉంటుంది తెలుస టమ్లర్ దాంట్లో వేడి వేడి వస్తువులు వేసుకొని తాగొచ్చు వేడిగానే ఉంటుంది అది మధ్యాహ్నం అయినా కూడా ఆ
డబ్బులు ఎందుకు కట్ అవుతుంది ఈ అకౌంట్ లో బా
అకౌంట్ లో
ఏంద ఇది ఇప్పుడు మాముూలుగా ఎంత రావాల్సింది గు నాలుగు వ వచ్చి న మళ్ళ పోయేటటుంది నూ నలభై రావాలి నలభై నూట నలభై ఎంత దగ్గర ద్గర
రెండ వందలేనభై
ఆ
రెం పందలవ టూ ఎయిటీ
అట్లుగా అవును ఆ పడింది
ఆ
పడుందల రెండు వందలు కరెక్ట్ ఉంది
అంతానా పడిండది
అట్లాగా మొత్తం పడింది పదిహదు వేలు తీసినా మొత్తం పడింటది అందులో వానికి మిగిలినది వానికి వయాల వానికి వేసిన మిగిలితే నాలుగు వందల నాలుగు వందలు వస్తుంది మూడు వందల ఎనభై మూడు వందల తొంభై ఐదు ఎంత వస్తుంది అస్ సిరిగా తమావి తార బాల బసార
ఏమంది
ఏం కళ్ళు మండుతున్నాయనా స మొన్న నిద్రలే మొన్న మూడుకి నిద్ర అయినా నిన్న రెండుకి నిద్ర పోయినా రెండున్నర అయింది దగ్గర దగ్గర అటు ఇటు వడు సయారడు బా వాడుు ఉన్నారు కదా నాప్పా అకు అమ్మా గేమేం కాదు మామమళనే వాకు అది తని మాట్లాడుతా ఉన్నారు మారి ఊళ్ళు ఇంకా నిద్దరు రాదు నా నిద్దరు మాముఊలు మాట్లాడితే నిద్దర రాదు ఎవరన్నా పక్కన సౌండ్ వే వస్తే నిదర రాదు అందుక
మన్న కాతే చిన్న పిల్లలా బిహేవ్ చేస్తారు కదా కొంతమంది
ఆ అయి మాముూలు మత్తులో
అంత చాలా మంది మచి మచి నాచిన్నా అన్న కూడా అంతే మందు తగ కి నా అందరూ కలిసి మచ్చినన్నతో పాట అన్నం తినాలి అట్లా ఉంటాడు పిల్లలందరు నేను నీలా మో హన్ మ ఏజామా గణేష్ం ఐదు మంది కూర్చొని మచిన దాంట్లోనే తింటాం అంత వరకు వదలరు స్వామి
హ
మంచిగా మార్ తప్ప
నేను ఫేస్ అది మరిీ నలగేం రాలదు నాది అంటకొచ్చేసావే కదా దానికి
లేదే బాగు మన్న ఇంటి నుంచి వచ్చావ అప్పుడు నీ ఫేస్ బలేె గ్లో ఉన్నింది తెలుస తెల్లగా ఉండింది
తెల్లగా ఉండిందా అవునా
తెల్లగుండే మల్లినాకి
నిజ ను నిజ నికు నిజం చెప్పు వదిన నువ్వు నమ్మవ్ నిజం చెప్తావా ఇప్పుడు ట్రైన్ లో నిజంగానే ఒక పాపా నన్నే చూస్తావునేది తెలుసా ప్రామిస్ అంట అది నాకు నాకు కూడా తెలియదు ఎట్లా చుసిన అంటే నేను గుంటూరుకు వచ్చే ఒక హాఫ్ ఆన్ అవర్ ముందట్ల అది కూడా చూద్దాం ఎట్లాని నాకు నాకు సీట్లు దొరకాలలే మేము ఏదో ఒటి బీహార్లో ఉంటే వాళ్ళ దగ్గర నేను నేను ఒక పది నిమిషాలు కూర్చున్నా వాడు నజీర్ గాడు ఒక పది నిమిషాలు కూర్చున్నాడు వాళ ఆ సరే నెక్ట్ కాలో చెప్తా నువ్వు నువ్వే కట్ జాల్సిందే
నెన్ చేసాన సరే సరే